హలో ఆ ఏం చేస్తాన్నావు రా
ఏంలేదు అక్క ఫోన్ చూసుకుంటు కూర్చున్న
అవునా పోలే కాలేజ్ కి
ఎల్లలే అక్క ఏం వర్క్ లేదు ఇవాళ
అవునా ఎందుకు క్లాసెస్ నడవవా లేకపోతే ఎట్లా
ఫైనల్ ఇయర్ లో కాబట్టి అంతేం ఉండదు
ఆ తిన్నవా మరి
తిన్న అక్క మీరు
హు తిన్నారా పొదున్నే బ్రేక్ఫాస్ట్ చేసిన ఇంతకు ముందే క్లాస్ అయిపోయుండె ఇప్పుడు ఫ్రీ అయినా అట్లా చేస్తున్నా నీకు కాల్
ఔమ్మద్ అయిపోయిందా క్లాస్
ఉ అయిపోయిందిర
ఉ
ఎముంది టూ అవర్సే క్లాసు
ఉ ఆన్లైన్ ఆ
ఆ అంటే ఆఫ్ లైన్ గూడా ఉంది గానీ కొంచెం నాకు హెల్త్ బాలెక ఆన్లైన్ వింటున్న రేపడ్నుండి ఆఫ్ లైన్ కెళ్ళిపోవాలింగా
ఊ ఏం తిన్నారక్క ఏం తిన్నారక్ క్క
ఇయ్యో ఇరో
స్ క్
బిగ్ లివ్
ఓకే.
ఎండ కొడుతుంద అటుసైడు.
గోరంగ
అవునా
ఘోరంగుండాలి.
తట్టుకోలేంమెండకి
అదే దే బయటికి ఎళ్ళలేము అసలు అట్లున్నది.
ఆ ఇప్పుడేమో ఎండకి బయటికి వెళ్ళలేము అప్పుడు వానలకి అయి తే అసలు బయట్ ఎల్లాలి అంటే చిరాకు
దేనికి కంట్రోల్ ఉండదు మన బాడీ
ఓ హో హ కానీ ఆ అమ్మో మేమయితే ఫుల్ ఇబ్బంది పడ్డాం. అ అదే ఇబ్బంది పడ్డం బయట ఒకప్పుడు ఆ జాబ్ చేస్తూ అవర్స వర్షంలో పోవాలి అని అంటే చానా జాబ్ చేసేటప్పుడు ఆ వర్షం వెళ్ళిరా ఆ
వస్ ర్షం పడ్డా పడకపోయినా పక్క వెళ్లాల్సిందే కదా ఊ మనకీ దాంతో సమ్
చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యే వాళ్ళం ఊ
వెదర్కి జాబ్కి
అంతే కదా
ఉ పక్క వెళ్ళాల్సిందే.
హ్మ్మ్ ఎప్పుడు ఎండలకి తట్టుకోలేము మనం ఇంకా తట్టు కోలేము కానీ మన అమ్మ వాళ్ళ అయితే తట్టుకొని ఆ పను చేేడమ
బయటికి వెళ్ళాలి అట్లున్నాయి తెలుస చస
హ్మ్మ్ కానీ మనము అంటే బయటకి వెళ్ళలేని అట్లా ఉన్నాము గాని ఇ తబద వాళ్ళు
మా మమ్మీ డాడీ వాళ్ళుయితే వెళ్తారులే కానీ మనతోని కాదు అది మ మనతోని కాదు అది
అదే కదా
హ
ఇకా ఇండలో పని వయడం అంటే చాలా కష్ట ఇంకున్నాయి అకా ఆ ఇంకా పదిహేను ఉన్నాయి హ్మ్మ్
ఉహు ఉన్నార మా
అదే కొంచెం వీలు కావ లేదు ఇక మాట్లాడ ఉండే వాళ్ళం అని అంటే ఇంకో మాకు ఫ్రెండ్ ఉంది ఇంకా అక్కతో ఉంది ఒక కాల్ ఇంకోొక రెండు ఉంది వాళ్ళ తో మాట్లాడితే సరిపోయి
ఓకే
తిన్నావా మరి ఏం కర్రీ చేశారు
టమాటా రైస్ అక్కా.
ఉహు హాస్టల్ లోనే ఉన్నావా
ఆ అస్టలే
ఉ
వెనస్డే వెనస్డే ఏ ఒక రైస్ వెడతరు మాకు పులిహోర గాని జీరా రైస్, టమాటా రైస్ ఏదో ఒక రైస్ ఉం
ఊహు మాద్ మండే రైస్ బల్ గంత
ఊమ్
అయినా ఇప్పుడు హాస్టల్ వల్లది గూడా ఎప్ ఎట్లున్నది అంటే మార్ కెట్లో లో తక్కువ రేట్లు ఉన్న కూరగాయలు దీసుకొచ్చి ఒండిపెడ్ చిన్నప్పుడు
ఉమ్ మాకు మండే ఇడ్లీ ఉంటది వేయిట్ డ్లీ లో ఒకసారి రైస్ ఏస్తరు
ఏమిటి గని
అక్క
ఆ రైసు పొద్దు పొద్దున్నే తినాలి అంటే గూడా
అస్సలు ఇంటెంశన్ ఉండది
ఉ ఆ ఇ ఒ ప్రతి మండే ప్రతిమ టరు
ఉమ్ నాకు వెనస్డే వెనస్డే ఉంటది ఏదో ఒకటి జీరా రైస్ గానీ పులిహోర గాని టమాటా రైస్ గాని అస్సలు తినలేం ఉందని
ఏ అట్ల మాగుడ ఉంటే బావుండు. మరి ఎటన షాపింగ్కి కెళ్ళావా ఎప్పైనా దట్లే
ఏం వెల్లలే అక్కా లాస్ట్ సండేనే లాస్ట్ ఈ సండే గాద్ మొన్న రీసెంట్ గ టూ డేస్ బ్యాక్ కే సండేనే ఎల్లినం
షాబ్ పింకా ఏమేం గొన్నావ్ మరి ఊమ్ అదే మనకీ ఎవరినైనా జూస్తే కొనాలీ అని అన్
హ్మ్ స్ట్రీట్ షాప్ ఇంకెళ్ళినా
అది నర్స్ సార్ తీసుకోవాలీ అంతే
అంతే ముక్క పెట్టుకొనిచ్చి న థౌసండ్ థౌసండ్ పోగేసి
కానీ ఏం షాపింగో ఏమో కానీ ఇప్ ఎండలో చాలా కష్టం సాయం సాయంత్రం చేయడమే బెటర్
ఫ్లై ఓవర్ ఉంటది ఏం కాదులే ఎక్కడలే గని
ఎంత ఫ్లై ఓవర్ ఎక్కినా అవును
హ్మ్ అక్కడ షాడో ఉంటాయి కాబట్టి ఏం కనపడదు అంతా
హ్మ్ దనమ్మో ఎండాకాలం షాపింగ్ కస్
అస్సలు కాదు ఇగ ఏదో టైం వెళ్ళాలని వెళ్ళినం ఇగ హ్మ్ వన్ అవర్ అక్కా మేం కరెక్ట్ పోయి లే వన్ అవర్ తిరిగేషి మళ్ళా రిటన్ అయిపోయినం వన్ అవర్ పోయినం వన్ అవర్ తిరిగినం వన్ అవర్ లో వచ్చిన
అయినా మన మ మనక్ గల్స్ షాపింగ్ అంత తొందర గడవదుగా
ఏ టైమ్ పాస్ కెలినం మేం పక్కా తీసుకోవాలని కాదు చిన్న చిన్న టాప్స్ డైలీ వేర్ ఉంటాయి కదా అలా తీసుకుందామ అని పోయిన అది తీసుకొని ఆ స్ట్రీట్ ఫుడ్ తినేసి వచ్చేసిన నేను షాపింగ్ కన్నా ఫుడ్ దే ఎక్కువ అయిపొ
ఇ్యా షాపింగ్ వెళ్తే ఎక్కడైనా ఫుడ్ తినాల్సిందే తప్పదు ఆ తిర్గడం వల్ల ఆకలే ఎస్తది
షాప్ షాపింగ్ కన్నా ఫుడ్దే ఎక్కువయిపోయింది మాకు
అంతే ఉంటాయి కదా ఎందుకంటె అది నచ్చి వినాల అనిపిస్తుంది నాకు తినాల అనిపిస్తాది ఏదో ఒకటి తింటా ఉంట
పడతనే ఉంటది లోపల
అంతే కదా
హు
హలో హలో